ఇప్పుడు కూడా నీ వాయిస్ నీకే వినిపిస్తాందా
ఇప్పుడు వినిపించట్లేదే
సరే
తిక్కదానిలా మాట్లాడతా ఉన్నాను నేను ఇందాక
ఉ ఊ చూసినను అప్పుడే
అంటే నేను మాట్లాడేది కాదు బే ఇంకా ఎంత ఉంది అని
అట్లా కాదు చూడలేదు నేను
ఆహా
తాగుతా కూర్చున్న
ఎప్పుడు ఇంతే నేను ఎప్పుడు బాగు పడతామో ఏమో
పానీపూరి తింటా అని చెప్పి మళ్ళీ ఎందుకువే వద్దులే వద్దులే పోదామన్నావ్
ఏమో అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది మళ్ళ
నువ్వు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు అసలు ఏముందు లే సర్లే అని అనుకున్నా మల్లి సెకండ్ టైమ్ చెప్పినప్పుడు ఆ తిందాంలే అని నేను వాన్ ఫిక్స్ సేనా ఇంగ మళ్ళీ సరి సిం లో
మీరంద తింతా అనింటే ఇంకా సరే అనిండు నేను కూడా
వే వాళ్ళ ఎవరు తినరువే ఆ దుబ్బది తిందా ఇంకా శావణి తింటాని ముందే చెప్పినింది
నువ్వు నువ్వు తింతాను అని నువ్వేం చెప్పలేదు మామ్స్
నేను పావే నేను మనం తిందామన్నా నేను నువ్వే పట్టించుకోలే
నువ్వు పాపే తిందు అన్న వినిపిస్ తాంది అదే అప్పటి నుంచి అదే అనుకుంటా ఉన్నా నేను పావే తిందు అనే
ఆ బుడ్డ ఒకతి మధ్యలో మూతి ఉమ్ అని పెట్టుకొని
ఎందుకు బెట్టింది అసలు
ఎవర్ తెలుసు
మీ ఇద్దరికి రోగం వస్తా అంటాదా అప్పుడప్పుడు ఎట్ట
వే నేను చెప్తున్నాను కదవే నేను హట్ అయినాను కాబట్టే అట్ల అట్ట అయిపోయినాను
హట్టు గుడిస్ అవ్వకపోయినావా
హ్మ్ ఏమోవే హౌస్ కూడా అయిపోతాను అప్పుడప్పుడు లేకపోతే ఎట్లా మళ్ళ ఈ టాపిక్ కోస్తాను తిరిగి తిరిగి
ఏముందిలె
ఊమ్ మనము పోతే పోన్లే ఆ దుబ్బది మనం పోదాం అనుకుని పోయినింటె
ఆ దొబ్బది ఫీల్ అయింటుందనే కద చూడు నాకు ఫ్రీడమ్ ఉంటె ఇప్పుడు నేను అత్త సినిమాకు పోయిఉంట అని అను కుంటుంది అది అది అట్ల ఫీల్ అవకూడదనే కద మనం వదిలేషినము
ఎస్
అందరు దాని సైడే ఆలోచించినారు నా సైడ్ ఎవరన్న ఆలోచించినార
ఉమ్ ఉహు అయ్యయ్యో పెద్ద కష్టమే వచ్చింది
అదే వే నేన్ చేషిన్ ఏమో ఫ్లో లో నీకు చెప్పేసిన గాని లేకంటే నే ఎవరికి చెప్పను ఇట్ల నేను ఫీల్ అయిన నేను హార్ట్ అయిన అని
నాకు అర్థమయింది నువ్వు చెప్పకపోయిన నాకు అర్థం అయింది ఎందుకంటె నేను ఎట్నే చేస్త ఉంట కాబట్టి
ఆమ్
అటనే చేస్తా ఉంటా గ నాకు కూడ అటనే అయితా ఉంటుంది
ఎట్లనో మనం హట్ అయినాము మళ్ళా మనము ఇట్ల అలిగి ఇంత చేయడం ఎందుకు వాళ్ళని హార్ట్ చేయడం ఎందుకు అని నేను గమ్మున అయిపోత
ఉమ్ నేన్ కూడ అంతే సర్
కాదు నేన్ ఎంత్ త స్ట్రిట్ గా ఉందాం వాళ్ళతో మాట్లాడకూడదనుకున్నా కూడ నా వల్ల కాదు వే హ్
త ఉండలే నట్ల మాట్లేస్త నా అంతకి నేను పోయి మాట్లాడుతా ఉంట
ఉమ్మ్ నా
అట్ల చేస్తే నాకు అందుకే కుట్టి అట్ల చేసే నేను ఎన్నిసార్లు చేసి చేసీ
నేను అందుకే ఈ రోజు మధ్యాహ్నం మా డైలాగ్ ఏషిన అట్ల చేసేలే నేను అందరు అందరి దగ్గర నేను ఇట్ట తయారైనాను అనేసి అనిండేది
ఆ అందుకే నేన్ గూడ అప్పుడు డైలాగులేస్తావునింది అట్ల చేస్తది అనేసి
ఊమ్ ఇంక ఇదే లాస్ట్ టెడి ఇంక దేనికైన నేను ఫీలైతే అసలు మార్నింగ్ ఇంకొంచం ఏమైన కదిలిచ్చుంటే నన్ను ఏడ్చేసుంటాను ఇంక పోలేదు అంత దూరం గందుకే నేన్ సైలెంట్ అయిపోయిన ఒస్తా అన్న కూడ ఆపుకుంటాంది
నేను ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అని ఎన్ని సార్లు అనుకుంటనో
అదే వాళ్ళు హట్ చేసినా పర్లేదింక ఏమైతే అదిగాని అని ఇంక నేను వదిలేస్త టిడి
ఉమ్
పోతే పోన్లేని
ప్రతిసారి గొడవైనప్పుడుల్ల అట్లనే అనుకోని నేను
ఉమ్మ్
మళ్ళా సర్లే ఇదొక్క సారి అని గమ్మున అయిపోత అదొకసారి కాదు ప్రతిసారి అట్లనే అయితా ఉంటయి
ఉమ్
అంతే కుట్టి కొన్ని ఇంక మార్సలేం మనం
మనం మార్లేకున్నాం మార్చలేం కాదు
కాద్ తీరి మనకే ఇట్లైతుందా అ లేకంటే
మనకే ఇట్లయితుంది డౌటే లేదాంట్లో అస్సలు డౌట్ పెట్టుకోవద్దు దాంట్లో మనకే ఇట్లా అయితుంది
అదే మన ప్లేస్ లో ఆ తస్లిమో బుడ్డానో ఈళ్ళేవరైనా ఉంటే ఎట్లవే
అట్లవ్వదు వాళ్ళకి
ఆ సర్లే మనము ఆ దరిద్రం మన ఫ్రెండు నీకైతే బెస్ట్ ఫ్రెండ్ ఇది చెప్పగలుగుతాను
మామూల్ ఫ్రెండ్షిప్ కాదు నాకు దానికి
ఆ
మమ్మోలే అసలు ఎట్ల ఇట్ల అనుకుంటా ఉంటారు నన్ను
నేను నిన్న మా నైట్ ఏమో మా మమ్మీ చెప్పింది అదే పనిగా మా అన్నకి మా అక్కకి మా కజిన్స్కందరికి చెప్పింది అందరికి కాదులే మా అన్నకి అక్కకి చెప్పింది కేక్ అది కూడా ఫోన్ చేసి ఆ నాకేం చెప్పింది పిండి రుబ్బించుకునేకి నీళ్ తెచ్చేకి అన్నకు ఫోన్ చేయ్ వచ్చి మీరి ద్దురు మా డాడీ విని వెలిపోయినలే స్కూటీ తీసుకొని జై అన్నకి పోయి ఓ క్యానీళ్ళు పిండి రుబ్బింపించుకొని వద్దురు అని ఫోన్ చేయ్ అని చెప్పింది నాకు నేనే తెలికుండ ఎడ్డీ దాని లాగా అన్న ఇట్రా అన్న ఫోన్ చేస్ ఫోన్ చేసినాను ఇట్లా నీళ్లు తెద్దాము ఓకే పిండి రుబ్బింపించుకొద్దామని మా అమ్మీ నాకన్నా ముందే మెసేజ్ పెట్టింది ఇట్లా రండి పాపకు రేపు బర్త్డే కదా కేక్ తీసుకొని రా చెందు అట్లేని మా మీ ముందే నైటే మెసేజ్ పెట్టేసింది నేను కాల్ చేయక ముందే ఇంకొస్తేనే మా అన్న విష్ చేసినాడు పర్లేదే బానే గుర్తుండాదే మా అన్నకి అని అనుకున్నా
కర్త కర్మ క్రియా
అదయిపోయింద సర్లేని ఆ రుబ్బించుకొని వచ్చేసినాము ఆ అయితే రుబ్బించుకొని వచ్చినప్పుడు అట్లా ఊరంతా ఓ రౌండ్ వేసినాం అట్ట పోదాం అన్నా అంటే తిప్పినాళ్లే ఆ అదైపోయిందా మళ్ళ మార్నింగ్ లేసి స్తానే ఆ రెడీ అయినా తిన్నా గుడికి వెళ్దామని మా అన్న వచ్చినాడు కేక్ చాక్లెట్ ఎత్తుకొచ్చినాడు అప్పుడు అప్పటికి ఇంకా స్నానం చేయ్ లెలె కేక్ చాక్లెట్ ఎతుకొచ్చినాడు నేను చూసి ఇప్పుది తేచ్చేసినవా అన్న సాయంకాలం తెచ్చింటే కోసుకుని తింటాం కదా బాగా అని చెప్పిన ఉన్నిలే ఎప్పుడైతే ఏమి అన్ న్నడు అప్పుడు అప్పుడు కూడా చెప్పలేదు మా మమ్మీ ఇంకా ఇంగ సర్లే అన్నా నేను రెడీ అయినక ఫోన్ చేస్తా గుడికి వెళ్దామని చెప్పిన మళ్ళ ఫోన్ చేసి తిన్ల అన్న మళ్ళా ఎట్ల పాప గుడికి వెళ్ళది ఉందా లేదని మా అన్న కూడా ఏం చెయల మా అక్కకి నేనే మెసేజ్ పెట్టిన అక్క రా అక్క నేను ఇట్లా గుడికి వెళ్దాము లేంటే మమ్మీ టిఫిన్ చేసింది తిందాం రాక్క అని చెప్పిన అక్క నాక్ ఫీవర్గ ఉంది లెగిత్ పెను రాలేన్రా అనింది సర్లే అని ఇంగ వదిలేసిన మళ్ళీ మధ్యాహ్నం కి మా మామ వచ్చినాడు రాయే పోదాము మీ అత్త స్పెషలిస్ చేసింది నువ్ ఎట్టో నాకు ట్రీట్ ఇయాల నేనిస్తాను పా తొడుకోబోయినాడు తొడుకోపోత్ తే ఆడే గుడికెళ్ళి ఆడే లేవాలి గుడి ముందరే లేవాలి ఇల్లు గుడికెళ్ళి అట్టే ఇంటికెళ్ళిన వాళ్ళ ఇంటికి పోయినా తిన్నను పిల్లల్తో ఆడుకున్న సాయంకాలం ఫోర్ వరకు అక్కడే ఉన్నా నేను వాళ్ళకి ఏం చెప్పి తప్పించుకున్నా మా అన్న వాళ్ళు అందరూ వస్తారు కేక్ గట్ చేపిస్తారు ఓ మమా అని చెప్పి నన్నింటికాడ వదిలేమమా అని చెప్తే ఫోర్ కరక్ట్గా ఫోర్ క స్టార్ట్ అయినా ఫోర్ ఫిఫ్టీన్ కి ఇంటికి వచ్చేసినా మళ్ళా మా అన్నవాళ్ళు వచ్చిందిలా ఏంలా వాళ్ళు వస్తారో లే దో కుట్టి మా మామ్ పెద్ద కొడుకు చిన్నోళ్లే వాడు ఫస్ట్ క్లా య్ నర్సరీ కే కు కేకు అడుగుతనే ఉన్నాడు వాడు సర్లేని మ మామ కి ఉండు మామ కేక్ కడ్జసి ఇస్తాను ఈషూ కెత్కోబోదు అంటే ఉన్నీలేరా నేను అటు కొనుకొని పోతా అంటే ఉన్నీళ్ ముందు కేక్ కట్ చేస్తాను ఇప్పుడే మీరు ఉండారు కదా అని కట్ చేసినా అప్పుడే కట్ జేసి డబ్బాకేసి పంపిచ్చినా మా మమ్మీ అప్పుడు చెప్పింది అంతా నేను నీకన్నా నిన్నే ఫోన్ చేసిన వాళ్ళు పన్నిండుకే ఎత్తుకురావాల్సింది కానీ వాళ్ళు రాలేదు సారె పోన్లే ఇప్పుడన్నా కట్ జేపిద్దాం అంటే చూడు ఇప్పుడు కూడా రాలేదు మీ అన్న మీ అక్క అని చెప్ ప్పింది అప్పుడు
మ్
హ్మ్ సర్లేమా ఇంకా ఏముంది లే వదిలేమా అని చెప్పిన
మ్
ఇంగా మూడాఫ్ లోనే ఉన్నాను ఇంగ ఏం చేయాలో తెల్లా సాయంకాలం అయిపోయింది ఏం ఈరోజు ఇట్లా తి ట్ట గడిచిపో కున్న
అల్ చేసినా ఇప్పుడే చుడు హలో
మా మళ్ళా ఈనింగ్స్కైడ్
మళ్ళి చెస్నావా నే నాలు ఏవ్వే
హరిదొచ్చిందా మ్ ఫోన్ మహాటత కుట్టి తో కార్య కార్య అయిపోయింది ఇప్పుడే క్లోజ్ చేయాలింగ ఇయర్ బడ్స్ పైన పెట్టినా జూడే అ ఏంలా ఇదొక్కటే కంప్లీట్ చేద్దామని ఓపెన్ చేస్ చేసినాం కదా బయాడ్ ట మ్ హలో
మ్
సర్లే ఏదో వే ఇది సేవ్ అయితాయిలె
ఏది?
నువ్వే
మ్ గుమ్మడీనా వచ్చిండేది.
ఆ బైట్కెళ్ళీ
అహ
ఇప్పుడే వచ్చినారు. నిన్నా ఆ థామస్ కాల్ చేసినాడన్ చె చెప్నా కదా ఇంగ థామస్ కాల్ చేసాడనేసి నేను ఇయర్ బర్డ్స్ తెచ్చుకున్న పైకెళ్ళి
మ్
ఇయర్ బర్డ్స్ తెచ్చుకొని మాట్లాడ్ దాన్నా దాన్ దగ్గర తెచ్చుకో అన్ననా ఇంకా మళ్ళ అది నైట్ కిందకొస్తుంది గదా అప్పుడ్ ఇద్దా ము అనుకున్నా ఆ బోండంద్ వచ్చిందిల ఏంలా
ఇంగ మళ్ళ ఇంగీడే పెట్టేస్తున్నా ఇంగ మార్నింగ్ జడేపిచ్కోనిక్ పోయినప్పుడు మర్చిపోయి పోయినా ఇంగ సరే ఇప్పుడు దానికి అదీ కాల్స్లోనే బతుకుతా ఉంటుంది గదా దానిక్ అవసరం అయితుందేమో మళ్ళా అడిగే లోపల్ ఇచ్చేద్దాం అనేసి పోయి పోయిన్న ఇందాక్ పైక్ పెట్టేసేకీ అది లేదు నే ఆడ బెడ్ మీద పె ట్టేసి వచ్చా ఇప్పుడేమో బయటికెళ్ళి ఇప్పుడే వచ్చింద
అద్ బెడ్ పైనుంటే అట్లే ఉంటుందా పోదా?
యాడిక్ పోతది బాత్రూమ్లో
ఆ అట్లనే మొన్న ఐదో షాల్ ఎక్కిందే మీరు
అది బేయలేదువే ఆ రోజు బేసిన అన్ అద్ భ్రమ పడింది. వాళ్ళ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుందన్మాట థర్డ్ ఇయర్
ఆ
ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అడిగినారని ఇచ్చేసిందంట.
మ్
కొట్టుకోన్ సస్తన్నం మూడ్ రోజుల్నుంచి రూమ్లో ఆ డిస్కషన్ పెట్టి ఒక్సార్ గుడా అన్లే